హలో
హ వినిపిస్తు మీ వినిపిస్తోమ్ద
ఆ వినిపిస్తుందండి
ఏ ఆ క్లియరే ఉంది మీకేమైనా ప్రాబ్లమ్ ఉందా
అంటే ఇక్కడ ఫుల్ వర్షం పడుతుందండి ఆ వర్షం చినుకులకి సిగ్నల్ ఏమన్న అటు ఇటు అవుతుందేమొ
ము అంతగాద వర్షం ఉంద మరి మాసైడ్ లేదు అంత వర్షం
లేదండి అంటే మాకు పక్కనే సముద్రం ఉందన్నమాట సో అల్పపీడన ఉంది సో మేబి తుఫాను వచ్చే సూచనలు ఉన్నాయి ఇక అంతే అండి మా దానికి మేము ఏం చేయలేం
సముద్రం గాడ్స్ గిఫ్ట్ సముద్రం పక్కన ఇట్లా
లేదు సముద్రమే
వరదలు వచ్చినప్పుడు
భయమైందండి ఇంకా భయపడే ఏం చేస్తాం అటునుంచి అటే కతం మర్గయా పోతే అటే ఇగ అంతే సంగతులు
మరి అందరి దగ్గర ఇల్ళందుకు కట్టుకోవాల్సింది వేరే ఎ కన్నా కట్టుకుంటా అయిపోగదా
దూరమే ఉంటదండి దగ్గరేం లేదు
అవునా
వర్షం తెలుసు కదండి ఇక్కడ నుంచి ఎక్కడికొ వస్తది
హ
సో అలా అన్నట్టు మీందుకు మీ ఊర్లో సముద్రం లేదా
మా ఊర్ళ సముద్రాలు లేవండి మరి సముద్రాలు ఉండే దగ్గర ఆ లేదు మూవీస్ లో
అచ్చా ఓకే
లైవ్ లో అంటే ఏమన్నా ఆ లేదు చూడలేదు మీరు జూసిల్లా
ఆ చూసామండి మా ఫ్రెండ్స్ ఉన్నారు ముంచడం అలవాటు వాళ్ళకి
ముంచడం అల్వాటెం టైటైనింగ్ మూవిీ చూడ
అందులో అది ఆటోమేటిక్ గా మునిగిపోద్ కదండి ఒకవేళ ముంచకుండా ఉండాలంటే సో దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ద మిషన్గా తీసుకొని మావాళ్ళు ముంచేస్తున్నారు
పాపం ముంచి ముంజీ సచ్
ఒకడేమో ప్రేమల మునిగిదేల తాండు ఒకడేమ ప్రేమ అయిందని మందులో మునిదేళ్తాడు ఎట్లానా లేదండి నేను చెప్పాను సముద్రం పక్కనండ వర్ష పడుతుంది అంతే ఇంట్లో
ఓకే ఓకే ఓకే మీరు పంచులు మస్తు వేస్తుఅన్నారు అర్ధమైంది
ఏం లేదని ఏ నార్మలే దీన్ని పంచలేంటారా మీ ఊర్లో
ఆ ఉన్నది అట్లోనే ఉంది పంచలాను
ఎ లేదండి అలా అసలే లేదు అలా కాదు అలా కాదండి
అలా కాదా ఓకే
ఉహు
నాకైతే పంచ్ లానే అనిపించింది
లేదు లేదండి మీకు పంచ్ చేసే అంటే చాలా కష్టం అది
అహుమ్ ఓకే ఓకే కే
మీరు ఎప్పుడైనా వె చూసారా మరి సముద్రంని
సము ఏంటి సముద్రాన్ని
లైవ్ లో చూసారా అంటే వెళ్ళారా అంటున్నా
లైవ్ లో అంటే ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు పాండిచేరి అక్కడిక్కడ బీచెస్ ని చూసని సముద్రాలను చూడలే
అచ్చ ఓకే పోండిచేరిల రా మీరు అచ్చ డ్రీ వెళ్దామని అనుకోవడమే అవుతుంది రీల్స్ షేర్ చేసుకోవడంమ అయింది ఇప్పటికి త్రీ ఫోర్ ఇయర్స్ అయితుంది
కానీ పోడయితే లేదు
ఆ లేదు ఆ పాండచేరి అంతా రీల్స్ లోనే చూసేసినా అయిపోయింది పెళ్ళి చె తే కాదా
అవును అది కూడా కరెక్ట్ రీల్స్ లో యూస్ందతే పోస్ట్ వ
మొత్తం రీల్స్ షేర్ షేర్ చేేసి చూసేసినాయి ఇంకా రీల్స్ లోని మళ్ళీ అక్కడికి వెళ్తే ఏం ఉండదు చూసేది
ఇది లైవ్ లో చూడొచ్చు ఇప్పుడు మీరు చూసింది ఓన్లీ ఫోన్ లో
అంత ఏదైనా అట్లా ఎక్సైట్మెంట్ ఉంటది కదండి ఫస్ట్ టైమ్ ఎక్స్పీరియన్స్
చూసినట్టే ఉంటది కానీ ఫోన్ దిగినట్టు ఉండది కదా
ఫోటోస్ ఏం ఉందండి వావ్ ఫ్యాక్టర్ ఏఐసి ఇంటర్ కొట్టింద అంటే వచ్చేస్తారు మోన్నటికి మొన్న మా ఫ్రెండ్ ఒక ఇక్కడు మోడ తాతతోని ఇలా పట్టుకొని ఫోటో తీయండు
మోడి తాత తొట గ్రేటే దిగవచ్చండి ఏ వచ్చిన తర్వాత ఆ
అదే కేక్ పోపచ్చిడు మోరడు రాతకి
ఓ మా ఫ్రెండ్స్ కూడా ఒకరు జేసిల్లు అట్లా ఒక బ్లాగర్ బ్రో ఉంటాడు మా ఆఫీస్ లో అతను చేస్తాడి ఇట్లాంటివి
అవునా ఏం పేరండి
ఆ ఉంటాయండి కొన్ని కొన్ని ఇక
అంటే ఈ మధ్య సేమ్ నేను చెప్పిన కాంటెక్స్ట్ లో చాలా వస్తున్నాయి మేబి ఏమన్నా
ఆ కావచ్చు మరి సిమిలర్ ఆర్ సేమ్ చూసినాం కావచ్చు
ఓకే మీరు చేరాలా బ్లాగింగ్
అంత టైమ్ అంత ఓపిక అంత ఇంట్రెస్ట్ మనకి లేదండి
అచ్చా ఓకే ఏదండి ఇ చూసి సంతోషపడితే చాలండి
సేమ్ ఫీలింగ్ నాది కూడా చూసి ఎంజాయ్ చేస్తా చూసిన కొద్ది ఇంకా దొబ్బుకుంట చూస్తా కనీ చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండదు
అవునవును కరెక్టే
హ
చాలండి న నేత్రానందం నినఫ
స్ నత్రానందం ఈస్ గుడ్ చేసేటివి మాత్రమే చేయాలి చూసేటవి మాత్రమే చూడాలి వినాల్సినవి మాత్రమే వినాలి
బా బాబా ఏం చెప్పారండి
కొన్ని కొన్నట్లా కొన్ని కొంచెం చెప్పాలి అట్లా టైం
ఓకే ఇంకా ఏమి ఊ చెప్పండి
ఏం లేదండి సముద్రం దగ్గరుంది కదా ఎప్పుడైనా దాని లోతు ఎంత ఉందో కొలిసారా
కొంచెం వరకు కొల్చామండి మరి మొత్తం అంటే మునిగిపోతాం మరి
అంటే ఒకసారి మునిగిపోయి ట్రై చేయండి
ఈత రాదండి మళ్ళీ ఆన్సర్ వేయడానికి వెనక కూడా
అయ్యో రామశంకర
అ అవున అదేంటీ కష్టం
సముద్రమే దగ్గరుంది ఈతన యితే రాదు
లేదండి అ ఎంత ఈతగాడైనా సర్ సముద్రం లోకి పోతే అట్టేయండి ఇట్ రాడు మళ్ళీ
అది కూడా కరెక్టే కాకపోతే వచ్చి ఉండాలి కదా దగ్గర దగ్గరేనే ఎప్పుడన్నా అలలు వచ్చినప్పుడు మీ ఇల్ందులో మునిగిపోతే ను్వు ఇట్లా స్విమ్మింగ్ చేయడానికి వనికివత్తది అప్పుడు
లేదండి బోట్స్ ఉన్నాయి మాకు ఇక్కడ పడితే అక్కడ బోట్స్ పెట్టుకుంటాం మేము
టైమ్ కి అవైలబుల్ గా ఉండకపోతే జనాలు బాగున్నప్పుడు ఆ బోట్స్ కూడా ఉండయి అప్పుడు మీరు ఇట్లా స్విమ్ చేయచ్చు
అద అండి మేము టైర్వి ట్యూబ్స్ ఉంటాయి కదా అ
అబ్బా ఓకే మొత్తానికైతే నేను స్విమ్మింగ్ నేర్చుకోను నేను ఇదో కాల్డర్ అనేడ్ ఆప్షన్ వెతుక్కుంటా అని చెప్తున్నారు అంత
ఎస్ ఎస్ అండి ఎగ్జాక్ట్లీ మీకు వచ్చి
మనకు సై క్లి రాదు స్విమ్మింగ్ గాక
సైకిల్ అంటే తొక్కాలి స్విమ్మింగ్ ఏముండే
అది కూడా రాదండి నాకు భయం వాటర్ అంటే
అయ్యో
బాగా వాటర్ ఉన్నప్పుడు లేకపో పోతే అలలు వచ్చినప్పుడు చూసింది అనుకో నాకు కళ్ళుతిరుగుతాయి
అవునా మరి టైటానిక్ సినిమా చూసారా ఎప్పుడైనా
ంటున్నారు కదా చూడాలి
జాగ్రత్తవు అట్లీస్ట్ ఒకటి సేఫ్ లైఫ్ జాకెట్ వేసుకొని చూడండి మునిగిపొద్దు అందులో షిప్
ఆ అందులో మునిగిపోతది చూసినంత మాత్రన నేను మునిగిపోను కదా
అంటే ఫోర్ డీ ఎక్స్ లో చూడండి
త్రీడి మూవీ ఆ ఫోర్డి యా
ఫోర్డి ఎక్స్ త్రీడీ కాదు త్రీడీలో జస్ట్ లైక్ మీరు షిప్ లో ఉన్నట్టే చూపిస్తడు ఫోర్ డే ఎక్స్ లో మీరు మునిగిపోయినట్టు కూడా చూపిస్తాడు వాడు
అయితే నేను చూడనండి నాకు భయం అయితది
ముంచేస్తారనమాట బేసికలీ ఇలా ఇలా వాటర్ వచ్చినప్పుడు ఇట్లా నీళ్లు చల్లుతాడు మంటలు వచ్చినప్పుడు ఇట్లా ఎఫెక్స్ చేస్తాడు
ఉమ్ నేను త్రీడి మూవీ చూస్త స్కూల్ లో ఉన్నప్పుడు యానిమల్స్ వి చూపించిల్లు అప్పుడే నాకు ఫుల్ భయం అయింది
త్రీ డేక్ అంటే లైక్ ఫోర్ డేక్స్ బెస్ట్ అనమాట
ఆ ఇంకొకటి అదొక మూవీ ఉంటది కదా దేవుంది రామోన్ రామాయణం ద సంథింగ్ ఏదో మూవీ అప్పట్లో ఒకటి వచ్చింది ఏమో ఆ... ఆ.. ఆ
ఆదిపురుషా
రైట్ ఆదిపురుష్ ఆ మూవీ నేను త్రీ డీలో నేను కాలేజీలో ఉన్నప్పుడు త్రీ డీ మూవీ కోసం ఆ మూవీ త్రీడీలో చూడ్డానికి థియేటర్కి పోయినా
వావ్
అసలు ఆ మూవీ త్రీ డీలో ఎందుకు చూసిన నాకు ఇప్పటి వరకు అర్థం కాలే
అసలు మూవీ అర్దమయిందా
మూవీ కూడా అర్థమైందో అర్థం కాలేదో నాకు అది కూడా డౌటేగాని ఆదిపురుష్ మూవీయే త్రీ డీలో ఎందుకు చూసిన్నో నాకు ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్కే
అది సింగిల్ అలానే ఉంది త్రీ డి అలానే ఉంది టూ డి కూడా అలానే ఉంది
అది దాంట్లో ఏమి ఉండదు ఆ నా కూడా ఏమ అర్థం కాదు లేదండి ఆ త్రీడీ మూవీ చూసినప్పుడు మధ్యలో మనుషులు కొంచెం పెద్ద పెద్ద గనపడే వరకు నాకు ఫుల్ భయయింది ఆ గ్యాప్లా స్పెడ్స్ తీసేసినాయి మధ్యలో కానా మూవీ త్రీడి లో చూసి న తరువాత త నార్మల్గా చూస్తే అసలు మూవీ చూడక బుద్ధి గాలే
అవును
ఏదన్న మనం ఒకసారి చూసింది మన మైండ్ లో ఫిక్స్ అయిపోతది కదా
అవునవును కరెక్టే
ఆ సెకండ్ టైమ్ ఇక అట్లా చూసే వరకు సెట్ కాలే అసలు సరే
ఓకే
మిర్జుసిల్లా మూవీ
అ అధి దేశ చే చి ఆ సినిమా వసి
నిజంగానే అసలు అంతా సోది అనిపిత్తారు. చెప్పాలంటే సెకండ్ హాఫ్ లో లాస్ట్ ట్రెండింగ్ అప్పుడు పడుకున్నాను నేను థియేటర్ లోనే చిన్న పిల్లలకి ఏదో బలవంతం చేస్ థయటర్ లో కూసో బట్టిడు అపి
అయ్యో పల్లె లే లెండి ఏడి ఎండాకాలం వెళ్తే లో చిలవచ్చు
అది కూడా కరెక్టే సరే అండి మరి
ఓకే అండి
బాయ్
బాయ్ అండి